తను ఒక మాట్లాడతావా ఇప్పుడు
ఆ అవును ఇప్పుడే అలా ఫ్యాన్ కింద కూర్చున్నాను ఎండలు బాగా మండిపోతున్నాయి కదా
సుంటాయి మనకు సిన్ననాటి వెల్ గుర్తొస్తున్నాయి అందుకే ఫోన్ చేసిన నేన్ దాని గురించి మాట్లాదామని
అబ్బో సెలవులు రాగానే అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళే వాళ్ళంగా అదొక పెద్ద పండుగ లాగా ఉండేది.
అవును స్కూల్ లాస్ట్ ఎక్సామ్ అవ్ గానే బ్యాగ్ చర్దుకుని డైరెక్ట్ రైలెక్కే వాళ్లం
ఆ రైలు ప్రయాణం కిటికీ పక్కన సీటు కోసం ఆ గడలు గుర్తున్నాయ నీక్
అవి ఎట్లా మర్చిపోతా చెప్ ప్పుడు స్టేషన్ లో దిగంగానే తాతయ్య ఎడ్లబండితో ఎదురుచూసేవారు మన కోసం ఎప్పుడు దిగుతామా అని
అవును ఆ మరి ఆ బండిలో గడ్డి మీద కూర్చొని ఊర్లోకి వెళ్తుంటే, ఆ రాజసం ఎక్కడ దొరుకుతుంది చెప్పు.
నిజమే ఊర్లోకి వెళ్ళగానే ఆ పచ్చని పొలాలు, చల్లలు గాలి, ఎంత ఆహ్లాదకరంగా ఉండేదో ఆ వాతావరణం అంత
నిజమే అమ్మమ్మ ఇంటికి వెళ్ళగానే ఆవిడ చేసే అవకాయ అన్నం భలే ఉండేది.
అబ్బో వేడి వేడి అన్నంలో అమ్మమ్మ పెట్టిన కొత్తావకాయ నెయ్యేసి అమ్మమ్మ ముద్దలు పెడుతుంటే కొట్టుకుంటా తినేటోళ్ళం మనమైతే
అ రుచి దేవలోకంలో కూడా దొరకదు ఆ తర్వాత మధ్యాహ్నం తాటి ముంజలు తినే వాళ్ళం కదా గుర్తుందా
అబ్బా తాటి ముంజలు ఆ చల్లటి నీరు నో ట్లోకి వెళ్తుంటే ఎంత హాయిగా ఉండేదో కదా ఎన్ని తినే వాళ్ళమో మనం అయితే లెక్క లేకుండా
మరి ఆ సాయంత్రం చెరువు దగ్గరికి వెళ్ళి ఈత కొట్టడం అలా ఆటలాడడం అవన్నీ గుర్తున్నాయా నీకు
ఒకరినొకరు ముంచుకునే వాళ్ళం ఒకరినొకరు నీళ్ళ జల్లుకునే వాళ్ళం సరదాగా ఉండేది కదా
నిజమే కానీ ఆ తర్వాత తడి బట్టలతో ఇంటికి వస్తే అమ్మమ్మ ఆ తిట్లు తిట్టేది చూడు కానీ ఇప్పుడు అవి కూడా ఒక తీపి జ్ఞాపకాలు లాగా అనిపిస్తున్నాయి
నిజమే మరి నీకు ఆ మామిడితోటలో ము ముచ్చట్లు గుర్తున్నాయా వాటి గురించి చెప్పు
ఆ గుర్తున్నాయి రాళ్లతో మామిడికాయలు కొట్టడం కావలి వాడు వస్తుంటే పరుగులు తీయడం ఇవన్నీ గుర్తున్నాయి నాకు
దొంగతనంగా మామిడికాయలు ఎన్ని కోసి ఉప్పుకారం పెట్టుకొని తినే వాళ్ళం ఎంతైనా ఫీలింగ్ వేరుండేదో సరే అయితే ఇట్లా గుర్తుందా మామిడికాయలు తెంపి జీడ గింజలు దొరకొద్దని అని కాల్ తో తన్నుకుంటా పోయినం
ఆ గుర్తున్నాయి కానీ ఇప్పుడు ఈ మార్కెట్ లో కొనే కాయల్లో అసలు ఆ రుచే దొరకట్లేదు కదా
అవును మరి రాత్రి పూట డాబా మీద పక్కలు వేసుకొని పడుకునే వాళ్ళం కదా గుర్తుందా నీకది
ఆ గుర్తుంది ఆకాశంలో ఆ చుక్కలు లెక్కబెడుతూ తాతయ్య చెప్పే కథలు వినేవాళ్ళం కదా
అవున్రా ఆ చల్లటి గాలికి ఎప్పు ఎప్పుడునిద్ర పోయే వాళ్ళమో కూడా తెలిసే కదా అట్లా వింటూ వింటూ అట్లనే ఒకరి తర్వాత ఒకరు పడుకునే వాళ్ళ మిగ
అవును ఇప్పుడు ఈ ఏసి గదిలో పడుకున్నా కూడా ఆ ప్రశాంతత రావట్లేదు నాకైతే
నిజమే మరి సెలవులు అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు అమ్మమ్మ పెట్టే పిండి పంటల మాటలు ఏంటి
అరిసెలు జంతికలు లడ్డూలు ఒక నెల రోజంతా అవే కదా మనకి స్నాక్స్
వచ్చేటప్పుడు ఎడుస్తా అమ్మమని హగ్ చేసుకోవడం ఇప్పటి కూడా గుర్తుంది నాకైతే
ఆ రోజుల్లో ఉన్న ఆత్మీయత సంతోషం ఇప్పుడు మన పిల్లలకి దొరకడం లేదు కదా
అవును వాళ్ళకి సంమ్మార్ క్యాంపులని కంప్యూటర్ గేమ్స్ లోనే సెలవులు గడి నడిచిపోతున్నాయి వాళ్ళు ఇంక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తారు చెప్పు
నిజమే పట్టిలో ఆడుకోవడం చెట్లు ఎక్కడం ఇవన్నీ వాళ్ళకి అసలు తెలియని లోకం కదా
నిజమే అందుకే మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు వాళ్ళని ఇట్లా పాత జ్ఞాపకలకి తీసుకెళ్ళాలి
నిజమే చాలా మంచిగా చెప్పావు నీతో మాట్లాడుతుంటే మళ్ళీ ఆ ఊరు వెళ్ళాలని అనిపిస్తుంది నాకైతే
అవునా నీకు అనిపిస్తుందా నాకు కూడా సేమ్ అనిపిస్తుంది మళ్ళీ ప్లాన్ చేద్దామా మన పాత గ్యాంగ్ అంత కలిసి
ఖచ్చితంగా అందరికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం మనం వెళ్దామా ఏమంటారు అనేసి
ఖచ్చితంగా మాట్లాడాం అవును ఇందాక నువ్వు రైల్ ప్రయాణం అన్నావు కదా నాకైతే ఆ కిటికీ సీట్ కోసం మన పడ్డ కొట్లాటలు గుర్తొచ్చినాయి
గుర్తులేక ఏంటి నాకు కూడా చాలా గుర్తుంది రైలు కదక ముందే కర్చిప్ వేసి సీట్ రిజర్వ్ చేసుకునే వాళ్ళం కదా
నిజమే ఆ కిటికీలోకి న వంచి వచ్చే బొగ్గు పోగ కళ్ళలో పడిన బయట పచ్చని పొలాలను చూడటమే ఒక ఆనందంలాగా ఉండేది మనకు ఆ వయసులో
నిజమే మరి ఆ స్టేషన్ లో అమ్మే వేడి వేడి ఛాయ్ కాఫీ అన్నీ బలే రుచిగా ఉండేటివి కదా
అబ్బో ఆ చిన్న పేపర్ కప్ లో టీ తాగుతూ బయట మంచు మేం గమనించడం ఎంత బాగుండదు ఎవరు ఏం పని చేస్తున్నారు ఎవరు ఎటు నడుస్తున్నార అని చూడడం భలే అనిపించేది
నిజంగా మరి ఆ తాతయ్య ఊర్లో స్టేషన్ లో దిగగానే ఆ మట్టి వాసన గుర్తుందా అదొక ప్రత్యేకమైన అనుభూతి కదా
అవును స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఆ పెద్ద చెరువు అందులో తామరపూలు ఎంత పెద్ద పెద్ద పువ్వులు పూసేటి అసలు
అవును చాలా పెద్ద ఉండేటి మా ఊర్లో అయితే ఆ చెరువు గట్టు మీద పెద్ద రావి చెట్టు ఉండేది అది దాని కింద కూర్చొని గాలి తింటే ఆ వచ్చే నిద్రే వేరుగా ఉండేది అసలు
నిజమే ఇప్పుడు ఏసీ గదిలో పడు కుంటున్నాం గాని ఆ చెట్ల కింద ఉన్నంత హాయి అ చా స్వచ్ఛమైన గాలి రాదు కదా
అవును మరి అమ్మమ్మ చేసే నిమ్మకాయ పచ్చడి గుర్తుందా నీకు ఎండలో వే పెట్టిన జాడీల వాసన ఇల్లంతా వచ్చేది కదా
ఆ గుర్తుంది ఆ పచ్చర్లో వేసే మెంతి పొడి ఆవ పిండి గుమ గుమలు తలుచుకుంటేనే ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి తినాలి అనిపిస్తుంది అర్జెంట్గా నాకైతే
నిజమే నాకు కూడా అలానే అప్పట్లో మనం సెలవుల్లో ఒక పుస్తకం కూడా ముట్టే వాళ్ళం కాదు కదా అంతా ఆటలే
అవును ఇప్పుడేమో చూడు పిల్లలకి సమ్మర్ లో కూడా ట్యూషన్ కోచింగ్ క్లాసులు పాపం వాళ్ళకి అసలు చైల్డ్ హుడ్ బాల్యం అనేదే లేదు వాళ్ళు ఇంక ఎప్పుడు ఆడుకుంటు టారు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు
నిజమే పాపమనిపిస్తున్నది వాళ్లను చూస్తే. మనం మట్టిలో దొరికే ఆ వాళ్ల చెట్లెక్కే వాళ్ళం ఈ దెబ్బలు తగిలిన ఏడ్చేవాళ్ళం కాదు కదా
మరి ఆ బావినీలలో స్నానం చేయడం. నం గుర్తుందా ఆ నీళ్లు ఎంత చల్లగా తీయగా ఉండేటివో ఎండకి పోతే మంచిగా ప్రశాంతంగా ఉండేది అందులో ఈత కొట్టుకుంటా ఇగ.
అవును తోడటం కష్టమైన ఆ నీళ్లు నెత్తి మీద పడుతుంటే ఆ ఉత్సాహమే వేరుగా ఉండేది.
ఆ ఇప్పుడేమో అన్ని షవర్లు గీజర్లు వచ్చేసాయి. ఆ బావి దగ్గర సందడి ముగిసిపోయింది. ఇప్పుడు అందరు కలిసి బావి దగ్గర ఎల్లి స్నానాలు చేస్తున్నారా చెప్పు ఇగ.
ఎక్కడ చేస్తున్నారు చేయట్లేదు. మరి ఆ రాత్రిపూట ఊరిలో వేసే నాటకాలు చూడడానికి వెళ్లే వాళ్ళమా మనం గుర్తు
ఉమ్ వెళ్లే వాళ్ళం కదా. తెల్లవారులు హరికథలు బుర్ర కథలు వింటూ అక్కనే అమ్మ దగ్గర పడుకునే వాళ్ళం.
ఆ వేషధారణ ఆ పద్యాలు అప్పట్ల మనకి అవే కదా అసలైన వినోదం.
నిజమే ఇప్పుడంటే జుడు ఫోన్లో అన్నీ ఉన్నాయి గాని ఆ సామాజిక కలయిక అయితే లేదు.
మరి అమ్మమ్మ దగ్గర కథలు వింటూ చే పలు పట్టే వాళ్ళం కదా అది గుర్తుందా నీకు
గుర్తుంది గాలం వేసి గంట గంటలు తరబడి వేచి చూడడం అది ఒక పెద్ద ఓర్పరీక్ష దానికి ఏదైనా వాటికి ఆహారం పెడితే అవి వచ్చి తింటాయని ఎక్ ఒక్కొక్కరు ఎక్కువ ఎక్కువ ఆహారం పెట్టేవాళ్ళు.
నిజమే ఒక చిన్న చేప పడినా సరే అది ఒక పెద్ద నిథిలా అనుకునేవాళ్లం కదా ఊర్లో అంతా చెప్పేవాళ్లం.
అవును సెలవులు అయిపోతున్నాయి అంటే మనసుకు ఎంత బాధగా ఉండేదో కదా.
నిజమే ఆ చివరి రోజు అమ్మమ్మ కళ్ళు నీళ్లు చూస్తుంటే మనకి చాలా ఏడుపొచ్చేది.
అవును నాకైతే అసలు అక్కడ నుండి రావాలని కూడా అనిపించేది కాదు. మళ్లీ ఎప్పుడు వస్తామో అని ఆ రైలు ఎక్కే వరకు వెనక్కితిరుగి చూస్తూనే ఉండేవాళ్ళం అమ్మమ్మ వైపు.
ఆ రోజుల్లో ఉన్న ఆ ప్రేమ ప్యాయతలు ఇప్పుడు ఎవరికి దొరుకుతున్నాయి లే
ఉమ్ అందుకే మనం అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుకుంటే జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయి లేదంటే అందరూ అన్ని విషయాలు మర్చిపోతారు ఇగ.
కచ్చితంగా నీతో మాట్లాడుతుంటే మళ్లీ ఆ చిన్ననాటి ఊరికి వెళ్లాలన్నట్టుగా అనిపిస్తుంది.
హుమ్ ఇంకా మరి నీ గుర్తుందా మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్పుడు అక్కడ షాప్ దగ్గర ఎర్ర పాపడాలు కొనుక్కొని తినేవాళ్ళం అసలు ఎంత కారం ఉండేటివి అవి.
అలా ఒక వేరే రుచి లా ఉండేది అది తింటూ ఉంటే చాలా హాయిగా ఉండేది.
ఆ అసలు ఇప్పుడు అవి ఎక్కడ దొరకట్లేదు కద్ కొనుక్కుందాం అన్నా కూడా రావట్లేద షాప్ లో అలాంటివి ఇప్పుడు అని చెప్తున్నారు అడుగుతుంటే కూడా.
నిజమే దాంతో పాటు అదే ఇంకా తాత తెచ్చి ఆ బటానీలు కా ఆ చిన్న చిన్న కారపొట్లాలు కూడా తినేవాళ్ళం కదా గుర్తు
ఆ తాతయ్య నైట్ వచ్చి డిస్క్ లా దాచి పెడుతుంటే పొద్దున్నే ఎవరు లేస్తే వాళ్ళకే అవి.
నిజమే అది ఫస్ట్ ఎవరికీ దొరికి రికితే వాళ్లకే అన్నట్టుగా పోటీపడి మరి ఉదయాన్నే లేచే వాళ్ళం కదా అందరం.
ఆ ఆ టీ లో దోశలు ఎసుకుని తినడం కూడా అక్కడ అలవాటయింది కదా మనకి.
ఆ నిజమే ఇంకా ఆ తాతయ్య తెచ్చే అట్టిపళ్ళు అవన్నీటి కోసం ఎంత ఎదురు చూసే వాళ్లమ
ఆ అసలు ఒక్క రోజు కూడా మర్చిపోకుండా తాతయ్య ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తీసుకొచ్చేవాళ్ళు కూరగాయలతో సహా
నిజమే ఆ తాతయ్య తాతయ్య పొద్దున్న ఎప్పుడు పాలక వెళ్తే ఈవినింగ్ ఎప్పుడు వచ్చే వాళ్ళు
ఆ అదైతే భలే కామెడీ రాసలు ఎవరైనా పొద్దున పాల మని కళ్తారు తాతయ మాత్రం మధ్యాహ్నం బయల్దేరేవారు
నిజం ఆ మధ్యలో ఎవరు కొంటారు తాతయ అంటే వాళ్ళే కొంటారులే మనం ఎప్పుడు పోతే ఉంది అనేవాళ్ళు
ఆ ఆ అదే కదా అంటే ఇక పాలకొరతున్న అక్కడ అట్లనే ఉంటాయి కదా అందుకే తాతయ్యకి మంచి లాభాలు కూడా వచ్చేటి
నిజమే ఆ రోజులు భలే ఉండేవి అసలు
ఆ ఆ మళ్ళీ మన తాత ఏంది పాలల్లా పాలకన్నా ఎక్కువ నీళ్ళు కలిపేవాడు బిందల్ బిందల్ నీన్ పోయిసేవాడు
నిజమే నేనైతే ఒకసారి అడిగేశాను తాతయ్య ఇవి ఎవరు కొట్టారు తాతయ్య వాళ్ళు నిేు అడగరాా అంటే ఏదో చెప్పాడు నాకు నాకైతే గుర్తులేదు అంతగా
ఏగ అంతా ఏముంది వాళ్ళేగా ఉంటారు అఔసరం ఉంటా కొంటారు లేకపోతే లేదు నా దగ్గర అందరు కొంటారని చెప్తాడు అంతే
అంతే ఇక అందరకు కొంటారు కాబట్టి ఎన్ని నీళ్ళు కలిపినా ఏం కదా అన్నట్టుగా కలిపే వాళ్ళు తాతయ్య
హుమ్ ఏత సరేద మరి మ రే ముచ్చట్లు తీరిగా మాట్లాడుకున్నాం చాలా సంతోషంగా ఉంది
హుమ్ అలాగే అలాగే రా బాయ్ హుమ్ సరే ఆ బాయ్